మేడం
హాయండి
హాయ్
బ బావున్నరండి బావున్నారా?
ఆ బావున్నాం ఏం ఏం చేస్తున్నారు మేడం మీరు?
టీ తాగుతున్నా అండి మీరు ఏం చేస్తున్నారు?
మేము పాల్‌ తాగినం ఇప్పుడే మేడం.
హా హా హ
ఉ పని అ ఇంకావ్వలెదు మేడం. పొద్దున్ మధ్యాహ్నం జేసిందా అప్పుడే జే ఆప్పుడే జేసింది మీది మీదయిపోయిందా మేడం పని?
లేదండి వంట చేయాలి.
వంట జేయాలి ఏం జెయాలి ఇప్పుడు ఏమేం జేస్తారు?
ఆ కూర ఆల్రెడీ రెడీ అవుతుంది. చపాతి జేయ్యాలి రైస్ వండాలి.
ఏం కర్రీ మేడం?
సొరకాయండి.
అవునా మేడం ఇంకేం చేస్తా ఉంటారు మేడం మీరు?
ఏం లేదండి ఖాళీ
ఇంట్లోనే ఉంటదా?
యా అవునండి.
మీ పిల్లలు ఎంతమంది మేడం?
పిల్లలేవర్లేరండి.
లేేరా మేడం
యా
యా పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయితుంది మేడం?
మీ సైడ్ ఎలా ఉందండి వెథరు?
బానే ఉంది మేడమ్ మాదైతే ఓ వెథర్ అయి బావున్నయంది మేడం మీ సైడ్?
మా సైడ్ వెథర్ కొంచెం సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి అసలు ఇ ఇప్పుడే సమ్ అమ్మరు మే మేలో ఉన్నట్టు ఎండళ్లు ఉన్నాయండి.
అవును మేడం మా సైడ్ గూడా అదే ఉంది. వర్షం వచ్చే వర్షం వత్తదేమో అనుకున్నాం మే రాలేదా హు మబ్బు పట్ట్
అవునండి మేము గూడా వస్ తేమో అనుకున్నం కానీ రాలేదు.
పొద్దున్నుంచి పొద్దున్నుంచి ఏం పని చేస్ సిరు మేడం ఏం టిఫిన్ చేశారు మధ్యాహ్నం ఏం లంచ్ ఏం కర్రీ వండారు?
మార్నింగు మార్నింగు సిక్స్ కి లేసానండి. దాన్ తర్వాత ఇగ లేశిన వెన్ టనే వాష్రూమ్ అలాగా మా వెళ్ళి ఫేస్ వాష్ చేస్కొని వచ్చి ఆ ఇంగ బై ట్ ఫస్ట్ వాకిలు ఉడుస్తాను. వాకిల్ ఊడ్చిన్ తర్వాత వాటర్ తో మొత్తం నీళ్ళు కొట్టేస్తాను. నీళ్ళు కొట్టేసి ఇంటి ముందు మొగ్గులేస్ తను ఆఫ్టర్ దట్ ఏమన్నా నైట్ పూట ఉన్నవి గిన్నెలుంటే అవీ కడిగేస్తాను సోప్ పెట్టి తోమినంక. ఇంగ రైస్ నానావెడ్తాను రైస్ నానావెట్టేసి ఇంగా వేరే ఏమన్నా వాషింగ్ మిషిన్లో బట్లేయడం గాని లేక్పోతే ఇల్లు ఊడవడం గాని అదంతా అయిపోయాక ఇగ వంట స్టార్ట్ చేస్తా ఏదన్న కర్రీ మా అత్తమ్మగార్నడిగి కర్రీ ప్రిపేర్ చేస్తాను వంట ప్రిపేర్ చేసి చాయ్ పెడ్తా టిఫిన్ అంటే టిఫిన్ చేస్తాను. కర్రీ అన్ని ప్రిపేర్ చేసినంక బాక్స్ కట్టేసాను. బ్ర బాక్స్ కట్టేసిన్ తర్వాత అప్పుడు బ్రష్ చేస్తానండి. ఆ బ్రష్ చేసాకా ఇంగా వీలైతే స్నానం గుడా చేసేస్తా అప్పుడప్పుడు ఇంట్లో పనంత అయిపోయాక ఏమన్నా కాంపిటీటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ ఐయితే ప్రిపేర్ అవుత అంటే కొన్ని టాపిక్స్ ఉంటాయి గదా ఇ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కొన్ని టాపిక్స్ ఉంటాయి కదా సో ఆ టాపిక్స్లో కొన్ని టాపిక్స్ ప్రిపేర్ అవుతున్నాను. అలా టువల్ వన్ వరకు చదివాక లంచేసి కొద్సెప్ రెస్ట్ తీస్కుంటానండి. రెస్ట్ తీస్కొని మళ్ళీ ఈవినింగ్ ఫోర్ అలా లేసి బట్టల్ తీసి బట్టల్ మడ్త వెట్టడం మళ్ళీ వాకిల్ ఊడవడం ఇంట్లో ఊడవడం గిన్నెల్ త గిన్నెల్ కడగడం. మళ్ళీ కొద్దిసేపు గ్యాపిచ్చి మ టీ తాగేసి మళ్ళీ వంట స్టార్ట్ చేయడం. మళ్ల స్నానం చేసి ఇంగా టెన్ లోపు టెన్ థర్టీ లెవెన్ వరకు న ఏమన్న ప్రిపేర్ అవుతా ప్రిపేర్ అవుతా లేక్పో తే అలానే పడుకుంటానండి. సో ఇది నా డైలీ రొటీన్ అండి మీ డైలీ ఆ చేసె పన్లెంటీ
మేడం మీ అత్త, మామలున్నరా మేడం మీకు
యా ఉన్నారండి.
మీ దగ్గరే ఉంటరా మేడం.
టర్ మేమే వాళ్ళ దగ్గర ఉంటున్నాం.
మీరే వాళ్ళ దగ్గర ఉంటున్నరా?
మీరేం చేస్తుంటారు డైలీ?
నేన్ హౌస్ వైఫ్ ఏ మేడం మీ లాగనే సేమ్ అట్లనే పొద్దున్ లేసి వనం వ
అందర్కి సేమ్ పనులు
అదే మేడం సేమ్ ఇప్పుడు అ ఆటోమేటిక్గా సేమ్ టిఫిన్ చేయడం పిల్లల్ మా సార్ డ్యూటీ కెళ్తారు. టిఫిన్ చేసి పంపిచ్చి తర్వాత పూజ చేయడం పూజ చేసి వంట చేయడం వంట చె మా ఆ అన్ని పనులు చ్ ఇప్పుడు మొత్తం మెల్ల మెల్ల పనులు చేసుకుంట కూర్చోవడమే ఇప్పుడు ఎం ఉంది మేడం ఇంట్లో ఉండడమే మనం మెల్లమెల్లగ చేసుకుంటూ ఉండాలి మన పనులన్నీ మేడం మి మీరు స్టడీ ఎంత చేసింరు మేడం మీరు
నాది గ్రాడ్యుషన్ అయిపోయిందండి. అండ్ వన్ థింగ్ ఏంటంటే పర్సనల్ థింగ్స్ అడగొద్దు. మీకు తర్వాత చెప్దాం అనుకున్న గని మీరు ప్రైక్విట అడుగుతూనే ఉన్నార్
ఆ సరే సరే మేడం సరే సరే ఓకే ఓకే హుమ్ సరే మేడం ఈ మీదింకా ఏ పనులో ఏ ఆ ఏ టిఫిన్ అంటే ఇష్టం మేడం మీకు
ఫుడ్డ ఆ అండి మా ఫుడ్ లో నా టిఫిన్స్ లో దోశలు అంటే చాలా ఇష్టం అండి దోశలు పెసరట్టు ఈ రెండు బాగా ఇష్టం
అది ఎలా ప్రిపేర్ చేస్తారో ఒకసారి చెప్పండి మేడం
ఆ మీమ్ దోశలైతే కొంచెం మినప్పప్పు శనగపప్పు అందులో మేము రాగులు కలుపుతామండి రాగులు రైస్స్ ఇలా కలిపేసి ఆ నానబెడుతాం ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టినంక ఈవ్న నైట్ పడుకునే ముందు మిక్సీ లో మిక్సీ పట్టేస్తామండి మిక్సీ పట్టాక ఆ ఇంగ ఫ్రిడ్జ్ లో పెడతా సమ్మర్ అయితే ఫ్రిడ్జ్ లో పెడతాను సమ్మర్ అయితే విన్ ఓ మళ్ళీ వర్షాకాలం అయితే ఫ్రిడ్జ్ లో పెడుతాం లేకపోతే ఇందులో బయట్నే ఉంచుతాను వింటర్ లో అయితే బయటే ఉంచుతాను ఎందుకంటే నాకు పిండి పులిస్తే న చ్చదండి పిండి పులిస్తే అది మళ్ళి నాకు తిన బుద్ది కూడా కాదు
పుల్లగుంటది మెడ్
ఆ పుల్లగా నాకు నచ్చదండి
హుమ్
అండ్ ఎందుకు పుల్లగా తింటారో కొంతమంది కూడా నాకు అర్ధం కాదు
బాగుంటదా మేడం
యా చాలా బాగుంటది మీరు కూడా ఇలా ట్రై చెయండి ఎప్పుడైనా కొంచెం మీనపప్పు కొంచెం రాగులు కొంచెం శనగపప్పు అందులో కొన్ని మెంతులు మెంతులు మెయిన్ మర్చిపోయాను మెంతులు రైస్ రైస్ కొంచెం ఎక్కువ వేసుకోండి క్వాంటిటీ సో దోశలు క్రిస్పీగానోస్తాయ్ క్రిస్పీగా నచ్చితే క్రిస్పీగా చేసుకోండి అండ్ దోసలు వేసేటప్పుడు కొంచెం పె నం మీద ఆయిల్ చెల్లి నాన్ స్టిక్ అయితే అవసరం లేదు మాది నాన్ స్టిక్ ఏ కానీ కొంచెం పాతది కాబట్టి కొంచెం ఆయిల్ జల్లి ఆ తర్వాత వాటర్ జల్లుతా వాటర్ జాల్లెసి పల్చగా వేస్తానండి నేను దోశలు నా ఫేవరెట్ టిఫిన్ కాబట్టి నేర్చుకున్నా
అవునా మేడం దాంట్లో కొంచెం సుగర్ ఆడ్ చేస్తే కూడా కొంచెం బాగుంటది ఇగ కలరోస్తాది కదా హు అవును మేడం. షుగర్ ఏస్తే, కలర్
షుగర్గా కల్పకుండానే షుగర్ కల్ కుండానే మనం ఇది శనగపప్పు కలుపుతాం కదా దాంతో పాటు ఆ శనగపప్పు ద్వారా టేస్ట్ వస్తుంది కలర్ కూడా వస్తది అండి ఒకసారి ట్రై చేయండి అండ్ ఇంకేంటంటే దోశలు పల్చగేసిన తర్వాత మనం చట్నీ కొంతమంది ఏం చేస్తంటే అ హ్ ఏం చేస్తారంటే తాలిపుపేడతారు తాలింపు పెట్టి కొద్దిసేపు కుక్ చేస్తారు ఐ మీన్ ఉడుకబెడుతారు అన్నమాట అలా చేయకుండా ఫస్ట్ ఏ పల్లీలు పుట్నాలు లేకపోతే కొబ్బరి ఉంటే కొబ్బరి ఆప్షనల్ అది అది కొద్దిసేపు వేయించి ఆ తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ధనియాలు జీలకర్ర
బ్లాంక్
ఆమ్ ఇది ఏమంటరూ గార్లిక్ గార్లిక్ ని ఎం అంటారు తెలుగులో వెల్లుల్లి
బ్లాంక్
వెలుల్లి వేసి కొ కొద్దిసేపు రోస్ట్ అయిన తర్వాత మళ్ళీ అందులో మావి పల్లీలు ఎసి వన్ మినిట్ పాటు అలానే ఉంచి అది చల్లరాక మిక్సీ బట్టి ఓయి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వరకు మిక్సీ పట్టిన తర్వాత వదిలేయాలి ఇంగా తాలింపు మళ్ళీ పెడితే టేస్ట్ పోతదండి తాలిపోయేట్టి ఉడక పెడితే టేస్ట్ పోతది
అంటే అన్ని పచ్చిది చేస్తార మెడం
పచ్చి కాదు ఫస్ట్ మనం రోస్ట్ చేసుకుంటున్నాం కదా
ఆ రోస్ట్ చేసిన తర్వాత మిక్సీ పట్టేయడం
యా మీరు రోస్ట్ చేసిన తర్వాత ఇంగ పచ్చిమిర్చి అవి వేసేటప్పుడు కొంచెం ఆయిల్ యేస్తాం కదా
బ్లాంక్ చెప్పండి మేడం
సో అలా చేసిన తర్వాత ఇంగ ఆనియన్ ఆనియన్స్ సన్నగ కట్ చేసుకొని దోశ మీద ఆనియన్ వేసుకుని తింటే అబ్బా స్వర్గం అండి టిఫన్ తినేస్తబత్కేయొచ్చు
మీరు పంపించిరుగా తినేస్తామ్ బాగుంది చెప్పిరుగా
నిజంగా బాగుంటందండి ఎప్పుడైన ట్రై చెయండి
ఉమ్ ట్రై చేస్తాం మేడం అన్ని ట్రై చేస్తా నేను అన్నిీ ట్రై చేస్తా మేడం మీ మీరు చెప్పిన పద్ధతిలోనే దాంట్ల ఇంకా ఎక్కువ ఎసి అన్ని ఎసి చాలా ఎస్తా నేను
దోసెలు
నేను దోష చేసేటప్పుడు పిండి నాన మా స్టైల్ దోషనా చెప్తా మేడం నేను నేను బియ్యం నా నేను చేసే దోశలో మినపప్పు బియ్యం నానబెట్టేస్తా మేడం దాంట్లో మెంతులు ఎసేసి సి మళ్ళీ ద నానబెట్టేస్తా ఓ ఫోర్ ఫైయీ ఫై ఫైవ్ అవర్స్ నానబెట్టేసి తర్వాతంతా పిండి రుబ్బిస్ పిండి రుబ్బేసి దాంట్లో షుగరు కొంచెం కొంచెం అదే అన్నం ఉంటది కదా మేడం అన్నం ఎస్తా ఎసేసి దానిలో దాంట్లో నేను ఏం చేస్తానంటే ఆ మిక్సీ పట్టిన్ దాంట్లో నెక్స్ట్ డే నెక్స్ట్ డే అది పులుసు ఆ అవును అది పొంగిన తర్వాత దోశ పొంగుతది కదా దాంట్లో నేను దాంట్ ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కరేపాకుంకు జీలకర్ర క్యారెట్ అన్ని మిక్సీ పట్టి లోపలే ఏసేసి త్త మేడం మిక్సి బట్టేసి ఆ దోశ బోస్త చాలా బాగుంటది టే ఉమ్ హెల్ ది దోస చేస్తా చాలా దాంట్లో అన్నిీ హెల్దీ అన్ని హెల్దియ్ హెల్దీ అన్ని నా ఏమేమి కనబడతాయో అన్నీవేస్తం మేడం నేనైతే. ఒక్కటి వదిలిపెట్టాను చట్నీ పట్టడం అంటే నేను ఎట్లా పడు. అనంటే నువ్వు చెప్పిన దాంట్లోనే మేడం. నెన్ కాగుంటే కొంజెం ఆయిల్ పోస్తా దాంట్లో కొంచం ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డేస్త మేడం మీరు చెప్పిందా ఆ చట్నీలోనే నేను ఉల్లిగడ్డేస్త అట్లా ఉల్లిగడ్డేసేసి చట్నీ పడతారు కొంజెం టేస్ట్ ఒస్తాదన్న బావుంటాయి మీరు గూడా ట్రై చేయండి మేడం ఒకసారి. మేముగుడా మేంగుడా ట్రై చేస్తాం మీరు జెప్పిన దోశల్లో.
ఓకే మీర్ షుగర్ ఏదో కలుపుతా అన్నారు.
మేడం.
కలర్ కోసం షుగర్ కలుపుతా అన్నారు. ప్చ్ కలర్ కలర్ రావడం కోసం షుగర్.
ఆహ్ షుగర్ యాడ్ చేస్తా మేడం అయితే కలర్ వస్తది. అవును పొంగి బయటకు బయట దోషాల్లవస్తది. బావుంటది మేడం.
ఇప్పుడు నేను చెప్పిన టేస్ట్ ఒకసారి. ట్రై జెయండి ఇది చట్నీలోనే ఇది ఏస్తారా.
చట్నీలో ఉల్లిగడ్డలు ఏస్తా మేడం.
ఓకే.
ఆహ్ ఉల్లిగడ్డ మీర్ చెప్పిందాంట్లోనే నేను కొంచెం ఆయిల్ వోసేసి ఉల్లిగడ్డ జీలకర్ర. కరెపాకు అన్ని ఒక్కటెసారి అన్ని ఏసేసి మిక్సిడ్వడ్త.
ఓహో.
మేను.
ఇంకా ఏమి మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటండి.
నా ఫేవరెట్ ఫుడ్ మా. ఫేవరెట్ ఏంటంటే అన్నీ ఫుడ్లే ఏం ఏం తయారు జేస్తాను అన్నీ ఫేవరెట్. ఫేవరెటే నాది మొత్తం బానే ఉంటాయి నేను జేసేది.